అలో ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
మీ నేమ్ చేతన్నవ్
ఏంలే ఖాళీగా నువ్వు
అదేనిల్చన్నా లేదా ఈ రోజు కాలేజు
లేదు లేదు హాలిడే
హమ్
మీకున్నాదా
మాకూడా లేదు అని ఒకసారి బయటికి రా ఘోరంగా సౌండ్ అత్త త్తంది
గంతగణం ఓరుతంది ఏంది ఆమె
ఆ ఇడ తిన్నవా అన్నం
తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నా ఏం కర్రీ
మాది అంటే కర్రీ కాదు టిస్సిన్ చేసినాం ఇడ్లీ
ఆహా
ఇంకా ఏమ్ చేతన్లు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేతంన్రా
తింటాన్ల అక్కడ అయితేకాదు
ఆఆ
బువ్వే ఎత్తలే ఎప్పుడో ఒకసారు చేత్తాన్లు వంట ఏ ఉన్నది ఏం చేతన్నావ్ తిన్నావా మంచిగున్నావా అంటాన్నాంతే
ఉహు ఉమ్ ఇంకా ఫ్రెడ్సలు మ్యారేజ్ అటెండ్ అయినావా
కాలే
ఎందుకు పోకపోయినవ్ మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి జరిగింది కదా
పోదాం అనుకున్నా కానీ ఇయ బయటికి పోను కదా ఎక్కువ పంపియారు
ఉహు
ఎన్నడు పోవుడైతదో
హ్మ్మ్ ఇంకా ఏం చేత్ మీ అన్న అచ్చింద హాస్టల్ నుంచి
హ ఆచ్చిండు ఒక ఫైవ్ డేస్ ఉన్నాడు పోయిండు ఇగ ఇంకా టూ మంత్స్ అయితంది రాకా
మరి మీ ఫ్రెండ్ని మొన్న ఐస్ క్రీమ్ కొనిచ్చినవ్ పైసలు అడగకపోయినావ్
ఏంటిది
మొన్న ఐస్ క్రీమ్ కొన్ కొనలేదా మనం అక్కడ షాప్ లా
ఆ అడుగుతే ఇత్తదా ఆమె ఆమ్ బిజీ ఉన్నదైతే
ఇంక అవసరం ఉన్నాయి ఇట్లా నేను కొనుక్కోవాలి పెన్షన్ అడుగు నువ్వు అడగకుంటే ఇక అవి ఆటే పోతాయి
అడుతది గృవణ కడుతుతే
ఉ అడుగు అవే తిట్టినప్పుడు నువ్వు కూడా మాట్లాడాలె మాట్లాడక కుంటా అని అట్నే చూస్తె నీకేమి అనుకుంటు నీటి మాట్లాడాలి
ఉ
సరేన
సర్
ఏ పని చెపై ఆ పని చెప్త ఆమె కూడా అట్ నె జీపి మల్లడుగు ఆవిడొచ్చి ఇక నీకేమి అడుగుతది నా కీ అని
ఉ
సరెనా
స్తరు
ఉ సరేనట సరే అని ఇంక
సరే అంట అడుగుతది ఇప్పుడు అంటే
అడుగు దాన్ని ఏమో అంటాంది నిన్నను అప్పుడు నేను బయటికి పోయినప్పుడు
నువ్వు ఎర్రంటాం వచ్చిందిగా
నీ ఫ్రెండ్
గద్ది
ఆ అస్లు వాడేమ్ కాదు
రె ఈ వన్ మంత్అన్నాయి కదా
ఆ
అమెనా అంటే
ఆ అవునే
ఇబ అడ బాస్ అడ బాస్ ఉందె మనం కడిగేది మనకు అడిగా అడ చెట్టుంది బేడ్ ప అవిసి న బ్యాగ్ పెట్టుకుంటా అని బేడి ఇస్తా అని రెండు మూ చాల అన్నది
ఆడ ఎందుకు పెట్టుకుంటాద ఆమె బ్యాగ్ మన ప్లేస్ వాటర్ ఆమె పెట్టుకు ఆమె ఎందుకు పెట్టుకుంటాారు ఆ ఆమెక్ ప్లేస్ లేవా బెడ్లు లేవా బెడ్డు మీద పెట్టుకో
అయితే నేన్ ఏమన్నా అంటే మనీ అది విడ పెట్టాల అంటే నా బాగ పెట్టుకోవాలంటే అది యాడ పెట్టాలంటే అది ఏడన్న పెట్టుకో అంటాను
నువ్ ఏది చెప్తే అది చేస్తావ్ కాబట్టి అన్ని నీ అయితే వాడ రాపె ప్లేస్ లేదా ఆడ పెట్టుకుంటారు మరి ఉన్నాంక ఆడ పెట్టకుంటా అని ఈ డెందుకు పెట్టుకుంటావ
ఏమోనె నాకు కోపం వత్తాను
మరి కోపం వస్తే నువ్వు ఏమన్న చేస్తానావ్ తీరన చూస్తవ ఏమ్ అనవు
నేను కూడా కోపం వేస్తే ఇంత కోపం ఎంత కోపం ఉన్నదింటాన్నా మొన్న
అంతే అది ఏమన్నా అన్నప్పుడు నువ్వు కూడా అనాలి.
మ్
ఆ గట్టి గా మాట్లాడదు గట్టిగానే మాట్లాడాల ఆ
అదే ఇగ
మమ్మీ వాళ్ళు ఫోన్ చేసినారా?
ఇక లేదు.
అదే అయిపోయినావు నువ్వు
చేస్తాం
పొద్దిగాల మీ అన్న ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడిన్దు చాలాసేపు మాట్లాడినా
ఎవరో
ఇంకే అన్న అమ్మా ఇంకే అన్న చేత్తారు పేరు చెప్పకు.
సరేగాని చెప్తాలేరు గనే యవరు అంటాను అంతే.
ఆ అన్న మ ఇంంటి పక్కన్నా
ఓహో పొద్దున్నే చేసిండా
అప్పుడు నేను తిరగకుండా మాట్లాడలే ఆంటీ వచ్చినప్పుడు.
ఆ
అప్పుడు మాఇంటికి చుట్టాలొచ్చిర్రి అంట మ్
బా క ఇతాాల ఎందు మరి
ఆ వాళ్ళు గట్లే కొంచమ ఆమెకివే బాగా ఓవరాయక్షన్ అందుకే ఇంతసేపు ఏడిచంది ఇట్లా మూతి పెట్టుకొని ఏం ఇది ఏం పెట్టినావు విండో పడతలే
ఇంకా మేడం.
చెప్పాల నువ్వే వాళ్ళా సినిమా చూస్తాన్నారు. వినపడనే వినపడదు మనం మాట్లాడేది మన మాట ఇంత సిన్నగా మాట్లాడతాం వాళ్ళకి ఎట్లా వినపడుతుంది.
మ్
నిన్న బాక్స్ కడుగుతాంటే పోయి కడిగినావు నువ్వు ఆమె దూముతాంటే
గిన్నెలన్నీ కడిగినా గట్టు పెయినా గద్దామె ఒకటి ఉన్నది కదా?
ఆ ఏవన్నది పోన్నదట కదా
ఆ పో అన్నాక ఇవన్నీ ఏం చెప్పుతాం ఆటికి పోయినాకా
అదే లోపలికి వచ్చి చెప్తాంది పో అంటే పోయింది నిలబడను కూడా నిలబడ లేదు. పట్టుకోడానికి అంటారు
పడుకో అంటే పడుకుంటా కదా పొమ్మంది కదా సరే మరి ఆవిడ ఉంటుంది గా
చూసినావా వాళ్ళందరూ వాళ్ళన్నీ బట్టలు వేసుకున్నారు. నీ ఒక్కదాని బట్టలు అయ్యో బట్టలు ఉన్నాయా అని అడిగిందా నిన్నేమన్నా.
కడగాలే అంటే అందులో పెట్టుకున్నా అంతే ఇంకేడా ఊరికేనా నన్నెవరూ అడుగుతాలేదు నేనేం చేయను చెప్పు
నువ్వేయితే వాళ్ళుయి పట్టుకొని పోయి వేసివత్తవ
న ఫ్రేస్న్న్నా ఎప్పుడే పోాల
స్టార్టింగ్
ఇన్న ఇకలేే నాటింద ఎప్పుడుచ్చంటే
నిన్న గుడికి పోయిర్రు ఏమ్ చేసిర్రు
ఏం లేదు ఏ కద ఇం జ్యోతి అమాట అదేంటో నాకు తెలియదు నేన్న ఏం చెప్పినా గంతే జో క ఇ అతస్ నె
ఇంకా
కొబ్బరికాయలు ఇస్తే కట్ చేసింది ఆమె
కొట్టినవ నువ్వు కొబ్బరికాయ
ఎందు హు హమ్ ఇంకా ఎం చేస్తాళ్ళు మీ ఫ్రెండ్స్ తిన్నారా మరి తినపోయిళ్లు వన్ అయితందిగా
తింటాం వన్ థర్టీ కి
హమ్ అయితే ఇప్పటి నుంచి ఏమి చేద్దాం తెలుసా వినాబడతలేద అదే చెప్పేది విను మన బట్టలు చాన అయినాక పక్కుపోయి వేసేద్దాం వాళ్ళ దాంట్లో వయద్దు వినబడ్డదా హ
వినవ
వినబడతలే